ఎలా ఉన్నారండి
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి
ఆ మీకు వర్షం అంటే ఇష్టమా అండి
చాలా ఇష్టం అండి
మీరూ ఎప్పుడన్న ఆడున్నార వర్షంలో
ఆ చాలా సార్లే ఆడుకున్నాను చిన్నప్పు ప్పుడు అలాగా
అవునండి నాకు
ఆ
మ్మ్ ఈ మధ్య వర్షాలు ఎక్కు ఎక్కువ పడుతున్నాయి మేమున్న చోట ఇక్కడ
మీ వాయిస్ క్లారిటీ లేదండి
ఇప్పుడు క్లారిటీగా ఉందా అండి.
ఆ ఉంది ఉంది.
నేను కూడ నా ఫ్రెండ్స్ తో కలిసి చాలా ఆడుకు కున్నానండి.
ఆ ప్రకృతి మన జీవితానికి మూలధరం కదండి మనం పీల్చే గాలి తాగే నీరు తినే అ అన్ని తినే ఆహారం అన్ని ప్రకృతి నుండే లభిస్తాయి. ప్ర ప్రకృతి లేకుండా భూమి భూమిపై జీవం ఉండదు
అవును
చెట్లు పర్వతాలు అన్నీ పక్షులు అన్ని ప్రకృతిలో భాగాలు
అవి లేకపోతే మనం
ఆ ప్రకృతి మనకి ఎన్నో వరాలను ఇస్తుంది చెట్లు మనకి ఇస్తాయి.
ఆ పచ్చని చెట్లు వర్షం
ఊ
చాలా బాగుంటుంది
మనం మన జీవితంలో ప్రతీ క్షణం ప్రకృతి లేకుండా ఉండలేము ఉదయం సూర్యోదయం నుండి రాత్రి చందమామ వెలుగు వరకు ప్రకృతి మన జీవితాన్ని అందంగా మారుస్తూ చేస్
ఆ
హూ
చన్
వాయిస్ కట్ అయితాందండి.
ఇప్పుడు వినిపిస్తుందా అండి. అలా నక్షత్రాలను చూస్తూ రాత్రిపూట పడుకుంటే ఎంత బాగు ట్టుంది
ఆ
ప్రకృతిలో నీకు ఎ క్కువగా శాంతినిచ్చే విషయం ఏదండి
నాకి శాంతి ఇచ్చే విషయం అంటే గాలి
ఆ అలా సాయంత్రం పూట సన్సెట్ చూస్తూ కూర్చోడం
ఆ
నాకైతే అది చాలా ఇష్టం అండి
ప్రకృతిని కాపాడం ప్రతి ఒక్కరికి బాధ్యత అండి మనం ఎక్కువగా ముఖాలు ఆ నీ టి వరదు చేయకుండా జరగాలి
ఆ ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు వచ్చే మట్టి వాసన చల్ల టి గాల చె చెట్ల మీద పడే వర్షపు చినుకులు శబ్దం చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి
ఆ ఆ
కొన్నిసార్లు ప్రకృతి మధ్యలో కొంత సేపు గడుపుత అవునండి చాలా ఇష్టం వర్షాలంటై వర్షం ముందు ఆ వెర్థెర్ వాతావరణం అంతా చాలా బాగు ఉంటుంది
ఆ
ఇక్కడ ఎక్కడ చూసినా పచ్చదనం అండి వా శాలు మొత్తం నేచర్ అంతా ఎంత అందంగా ఉంటుందో అసలు చాలా బాగుంటుంది మనం ఎంత బిజీగా ఉన్నా కొంచెం సేపు ప్రకృతి మధ్యలో గడిపితే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది
ఆ కానీ ఈ మధ్య మనుషులు ప్రకృతిని అంటే ఆ నాశనం చేస్తున్నారు
అవునండి
ఆ
హుమ్ ఇంకా చాలా ప్రకృతి గురించి మాట్లాడుకుంటే చాలా ఉంటాయండి కొన్ని ప్లేసెస్ కెళ్తే మనసు చాలా ప్రశాంతత అయిపోతుంది అసలు
ఆ మీకు ఇష్టమైన ప్లేస్ ఏదండి
నాకండి ఆ కేరళ చాలా ఇష్టం అండి
ఆ
అక్కడ చాలా నేచర్ చాలా బావుంటుంది
అవునవును
పచ్చదనం
ఆ
చాలా బావుంటుందండి మీరు ఎప్పుడైనా కేరళకి ఎళ్ళారండి
ఆ లేదండి మేము ఎప్పుడూ వెళ్ళలేదు
చాలా బావుంటుందండి అలా ప్రశాంతంగా చాలా ఆమ్ ఏం కలుషితం లేకో కుండా మొత్తం పచ్చటి చెట్ అట్లు కనుచూపు మేర ఆ ప్రశాంతంగా కూర్చొని అలా ఆస్వాదిస్తూ చాలా బావుంట్ ఉంటుందండి
కానీ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మనుషులు చెట్లన్ని కొట్టేస్తున్నారు ప్రకృతిని కొంచెం
సరిగ్గా చూడట్లే అవునండి మనుషులు అవసరాల కోసం అవన్నీ చేస్తున్నరండి ఇంకా మనం ఏం చేస్తాం కొన్నిసార్లు మనం ఏం మాట్లాడకపోయిన ఒక పీస్ఫుల్ ప్లేస్ లో కూర్చుంటే మనసు చాలా తేలికగా అనిపిస్తుంది
ఆ మీ చుట్టుపక్కల కొంచెం సౌండ్స్ వస్తున్నాయండి
ఆ ఇప్పుడు ఓకేనండి
ఆ ఏం తిన్నారండి
ఆ మేము చికెన్ కర్రీ అలానే గీ రైస్ తిన్నామండి మీరు
మేము చికెన్ కర్రీ మసాల రైస్
ఆ మి చికెన్ అంటే చాలా ఇష్టమ అండి
తం
ఆ మా కూడ చికెన్ అంటే చాలా ఇష్టం అండి చికెన్తో వేరైటీస్ చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి చికెన్తో
అవునా
ఆచికెన్ చికెన్ కర్రీస్ కూడా చాలా రకరకాలుగా చేసుకోవచ్చు మనము చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ పకోొడా గొంగురా చికెన్ ఇంకా చి గ్రీన్ చిల్లీ చికెన్ అవునండి
మటన్ తో కూడా చేసుకోవచ్చు
అవునండి మటన్ కూడా చాలా బాగుంటుంది మీకు కూడా ఇష్టం మటన్ అంటే
తమ
లేదండి ఫిష్ నుంచి చాలా తక్కువ తింటాను మీకు ఇష్టమ అండి
ఆ మాకు ఇష్టమేతే ఇష్టంగ తింటాను చాలాని
ఆ కేరళలో ఎక్కువ తింటారండి ఫిష్ చాలా ఇక్కడ ఎక్కువ దొరుకుతది ఫిష్
ఓకే
చాలా వెరైటీ చాలా రకరకాల ఐట ఐటమ్స్ ఉంటది వెరైటీస్ ఆఫ్ ఇ దొరుకుతుది ఫిషు
మాలైక సిటీస్ లో ఉండడం ఇష్టమా అండి
పల్లెటూరులో ఉండడం ఇష్టమ అండి
ఆ పల్లెటూరులో వాతావరణం బాగుంటది ఆ
అందరం కలిసి ఉంట అంటాము పిల్లల్ ఉ అందరు ఉంటారు సందడిగా
అవునండి
అదే సిటీలో అయితే ఎక్కువ కలుషితం ఉంటుంది ఆ అంత టెన్ష ఫ్రెండ్స్
ఆ ఆ
త ఉండదండి
అవును ప్రశాంస ఎక్కువ ఉండదు
ఆ
మనకు సిటీస్ లో ఉంటే అన్ని బాగా దొరుకుతాయి ఏమంచి పలల్లో దొరకవు
అవునండి అదొకటే కొంచెం కష్టం
ఆ.
నిజానికీ. కొనీసార్లు. చాలా కొన్నిసార్లు పెద్ద పెద్ద విష. త్యాలు కాదు చిన్న చిన్న నేచర్ మూమెంట్స్ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. ఉదయం చల్లటి గాలి. ఏప్. పక్షుల శబ్దం, వర్షం తర్వాత వచ్చే మట్టి వాసన. అ ఇవన్నీ చ్, చాలా ఇష్టం అండి నాకు మీ. ఇక్కడనా.
ఆ ఇష్టం.
ఊమ్.
ఉ. ప్రకృతి మనకి చానా ఇస్తాది.
అవునండి.
ప్రకృతి లేకుంటే మనం ఉండాలి. ఆ.
మనమే దాన్ని చాలా కష్టపెడుతున్నాము. చెట్లు నరికేయడం. కానీ. ఇంకా కలుషితం. చేయడం కానీ.
ఆ అవును.
ఉమ్.
ఉమ్. ఇంకేంటడి రీసెంట్ గ ఏమైనా ట్రిప్స్. వెళ్ళార.
ఆ వెళ్ళామండి.
ఆ.
ఆ రీసెంట్ గ మేము. ఉ అ ట్రిప్పు అంటే మున్నార్కి వెళ్ళామండి మున్నార్ ఇంకా కొచ్చి అవన్నీ ప్లేసెస్కి వెళ్ళాము. నాకు ట్రిప్స్ అంటే ట్రిప్. ట్రీప్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం కొత్త ప్లేసెస్ చూడటం.
ఆ.
మనం వెళ్ళే జర్నీ కానివ్వండి అవన్నీ చాలా ఇష్టం. అ ఇప్పటివరకూ. నేను చూసిన ప్లేసెస్లో బెస్ట్ ప్లేస్ అంటే మొన్నారు. అంటే కేరళ సైడ్ ప్లేసెస్ అనమాట ట చాలా కొండల మధ్య రోడ్ ట్రిప్ చ బీచెస్ కాగానివ్వండి అక్కడ చాలా బాగుంటాయి అన్నమాట
ఆ బాగుంటది
మీర ఎప్పుడైనా వెళ్లారా అండి
మేమ్ ట్రిప్ కంటే రీసెంట్ గా ఏం లేదండి చాలా డేస్ అయింది ఆ టెంపుల్స్ తే వెళ్ళాను రీసెంట్ గా
అవున ఏ టెంపుల్స్ కి వెళ్లారండి
ఘాటి సుబ్రహ్మణ్యం స్వామి అని చెప్పి అక్కడ
అవునవును అవునండి టెంపుల్ విన్నాను
ఆ
చా ఇక్కడ మన్నళ్లో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఆ ఇంకా దగ్గ దగ్గర మేముం వెళ్ళాలనుకున్నాము పద్మనాభ ప్ప స్వామి టెంపుల్ కానీ వెళ్ళలేదు ఆ టెంపుల్ చాలా బాగుంటుందండి చాలా ప్రాముఖ్యత ఉంది దానికి
టెంపుల్ పేరేంటి
పద్మనాభ స్వామి టెంపుల్ అండి
ఆ అక్కడ స్పెషాలిటీ ఏమి
అంటే అక్కడ అది దేశంలోనే అతి విలువైన టెంపుల్ అని చెప్పి అంటారండి చాలా ప్రాముఖ్య ముఖ్యత ఉంది దానికి ఇంకా మున్నార్లో అయితే చాలా ప్రశాంతంగా అసలు కొచ్చిలో కూడా చాలా కామ్గా ఉంటుందండి
ఆ
ఇంకా బీచెస్ కూడా చాలా బాగుంటాయి అవునండి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది బీచెస్ కూడా చాలా బాగుంటాయి
ఆ
ఒక్కసారైనా వెళ్ళాలి అలాంటి ప్లేసెస్కిి
ఆ అవునండి
ఓకే అండి బాయ్
అ